హలో
హాయ్ అండి
హవ్ ఆర్ యు?
మీరెట్లున్నరు? ఏంజేస్ ఆ అయిందం డి మీరు తిన్నారా?
ఆ తిన్నామండి.
ఏం వంట చేసారండి?
ఫిష్ అండి.
అవునా, తీసుకున్నారా అండి మార్నింగ్?
తీసుకున్నామండి.
ఉమ్ హు, ఏమన్నా పచ్చళ్లాగా, ఫ్రై లాగా చేసారా పుల్సు చేసారా అండి?
డి పులుసులు లానె ఒక కేజీనే.
అవునా, ఇమ్ ఇంగా ఇంకా రేపు బా తెల్లారి బావుంట్ ా అంటారు కదా అండి ఈ రోజు ఉండింది ఇంకా పిల్లలు ఆడు లేదండి మేం తీసుకోలేదు మా అత్తయ్య గారు లేరు ఇంకా ఎవరు కడగ కడిగేవారు లేరునే సి ఊరుకున్నాం
అ
ఇంకా అండి పిల్లలు ఇప్పుడే ఆడు పడుకొని ఆడుకొని పడుకున్నారంండి
ఆ మా పిల్లలు కూడా అలాగే అండి సేమ్ ఆడుకున్నారు ఆడుకున్నారు బడెలిర్ చేసి ఆడుకున్నారు
ఉ దాసుకోవడం రేస్ లాగా అట్లా ఆడిరండి
దాగుడు మోతలు వేరే వేరే గుమ్మడి పాండు
ఆ అవునండి అసలు చిన్నప్పుడు మన చిన్నప్పుడు పిల్లలు చాలా మంది ఉంటే ముొగ్గు గచుడు ఆ రేస్ సూపు వేరా గలా కోతి కొమ్మచ్చి అవన్నీ ఆడేది కదా అండి మనం మంచిగా ఆ
అడని కాారయరప్పా
అవునండి ఉప్పు బేర
పచ్చడం
ఆ అవునండి అసలు పిచ్చిబంది
డేది పల్లి ఆడేది క్రికెట్ ఆడేది
అవునండి అసలు ఈ ఆటలన్నీ పిల్లల
అవునండి గద్దచ్చ కోడిపిల్లకియ అే మనం ఏం తెలుసా అండి మీకు
ఆ లేదండి ఎట్లా ఆడతారంండి విన్నా కాని
ఇట్లా లేదండి గదచ్చ కొడుపులకి అంకేమని కళ్ళకి గంతలు కడతారంండి రావుణ దీప్ తప్పి గుండం గీసి అందులో దొంగ ఉంటాడు బయట ఓ ఉ
ఉ అవునా
ఇ
అసలు ఇప్పుడు ఆటలే తెలిదుండి పిల్లలకి అసలు ఎట్లా ఆడరు ఏం చేస్తారు ఏమో ఇక ఏమో తెలిదండి అసలు మన ఆటలే తెలియదు వాళ్ళకి ఏమైనా ఐస్ వాటర్ స్టాచూ స్టాచూ కొత్త కొత్త ఆటలు తెలుస్తున్నాయి అంతే అండి చేర్స్ గేమ్ అవే తెలుస్తుయి న్నాయి మన
అవునండి టైం తోటి కూడా కరీ తోటి కొట్టి ఆడేది అడి
ఆ కానీ మనం ఏం అసలు దాంట్లో ఎంత ఎంజాయ్ ఉండేదని గే గేమ్స్ లో చెట్ల ఎక్కేది మనమ అయితే మంచిగా
కోతుకుమచ్చగ్ కదా అండి
చాలా బాగుండేది అప్పట్లో ఏమన్నా నేర్పిద్దాము అంటే ఆ చెట్టు చెట్లు కూడా లేవు మంచి కిందికి ఉండేది అప్పుడు చెట్లు మంచిగా ఆ చెట్ ఇల్లు లేవు అసలు అంతమంది పిల్లలు కూడా లేరండి ఫ్రెండ్స్
గ్యాదేర్ కాట్లేదు కదాండి అంటే ఒక్కరు ఇద్దరు లేదా ముగ్గురు అంతకు మించి ఎక్కువగానే కగ సర
అవునండి ఏమైనా ఆ ఆడొద్దు ఆటలు ఆడొద్దు ఏమైనా చదవండి చదవండి అని రుద్దుతున్నారు పిల్లల్ని
అవునండి వాళ్ళ మా ఇండును ఒత్తిడి చేస్తాను
ఉ ఆడుకొనివ్వకుండా పెంచుతారు అట్లా పిల్లలు ఆడుకోట్లేరు ఇక
ఇరవై నాలుగు గంటలకి చదివం సార్ వాళ్ళ మైండ్ మొత్తం రాబ్ అయిపోతుంది పిల్లలని
ఇట్టి పడుతున్నారు
అవునండి మళ్ళీ ఓన్ గేమ్స్ పోయి సెలల గేమ్స్ అలవాటు కలేదా పిల్లలు
అవునండి అసలు ఇంట్లోనే ఉంచా ఇంకా ఇంకా సెల్లులకి ఏం త అలవాటు కారా అండి
ఆ
అట్లే అవుతున్నారు ఈ ఫోన్ లో గేమ్ ఆడడం అట్లా అవుతున్నది బయట ఆడుకోపో అనేసి ఫోన్ గుంజుకుంటే మంచిగా బయట ఆడుకో
అవునండి బయట ఆడుతు అదే వాళ్ళకు ఆ వాతావరణం చేంజ్ ఈ గేమ్స్ కు ఎట్లా ఆడాలి ఏం కద వాతావరణం అనేది తెలుస్తుంది కదా ఒకరికంటే ఒకరు ఎక్కువ ఈ గేమ్ ఇట్లా ఆడాలి ే మాట్లాడాలి అని అవగాహన అనేది ఉంటది పోటీ అనేది కొనకు
అవునండి మంచిగా ప్రైజులు కూడా వస్తాయి అండి గిఫ్ట్లు వస్తాయి మంచిగా ఆడితేా
బిహేవియర్ కూడా ఎట్లుంది అనేది మనకు తెలుస్తుంది కదా
ఆ మంచి గేమ్స్ ఆడడం వల్ల ఎంత మంచి దండి అన్ని తెలుస్తాయి కొత్త కొత్త విషయాలు కొత్త ఎవరు తెలివి ఎలాంటిది అనేది తెలుసుకోవచ్చు మంచిగా అవున ఏమిీ లేవండి అసలు ఒక్కొక్కరు పెద్ద పెద్ద కప్స్ కొట్టు బస్ ంటాయి కూడా చూసి ఊరి ఇనే ఉంటున్నారు
అవునండి కనీసం క్రికెట్ అని ఆడతారంండి పిలల క్రికెట్ కూడా ఆడట్లేదు
ఆహా తల్లిదండ్రుల కడ కూడా ఉందండి అే మనం ఆడొద్దులే బాల్ తాకుతుది
సంది దబ్బల్ ద ఇట్లా ఆడద్దు అట్లాడొదు అన్ని మనమే కదా అన్ని తీరుల వాళ్ళకు అబ్జెక్షన్ పెట్
అవునండి బాల్ దా ది క్రికెట్ ఆడితే బాల్ గుద్దుకుంటది అది ఇది చెప్తున్నాము వాళ్ళు ఆడట్లేరు మీరు ఆడుకొని ఇస్తారా అండి మీ పిల్లల్ని మంచిగా
తమండి
ఉ బయ వదిలేస్తారా
ఆహా ఆడుకుంటారుండి మంచిగా ఆడుకుంటారు స్వేచ్ఛ ఇస్తానండి ఆడుకునేదాం
ఆ అట్లే బాడ కూడా మంచి ఉంటుందిండి హెల్త్ ముందిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుది
గేమ్స్ ఆడన మళ అల్స పోతారు అలిసిపోవడం వల్ల ఆకలి వస్తుంది వాళ్ళకి
అవును అన్ని పార్ట్స్ మంచిగా పని చేస్తాయంండి రన్న అవును మంచి బ్లడ్ సర్కు్యులేషన్ అన్ని పార్ట్స్ అన్ని పని చేేస్త తా ఉంటాయి
మెదడు కూడా వాళ్ళకు చురుగ్గా పనిచేస్తుంది కదా అ చెమ్మాడది పచ్చిస్ ఆడతారు
అవునండి అవునండి ఎండాకాలం వస్తే ఎండలో వడదెబ్బ తాకుద్దని కూర్చొని ఆ
ఇవన్నిీ ఆటలు ఆడేదండి ఇప్పుడు కనీసం ఈ ఆటలు పిల్లలకి తెలివని కూడా తెలువదు ఏమైనా
అవునండి మేమైతే ఎండాకాలం వస్తే కచ్చాగిిల్లాలు ఇవన్న ఆడేదండి కూర్చొని ఎందుకంటే ఎండలో తిరుగితే వడదెబ్బ తాకుదని
మేము కూడా అలానే కచ్చగిలలా ఆడేది అన్ని ఆడేది ఎండాకాలం వస్తే
స్కూల్ కి తీసుకెళ్ళి స్కూల్లో కూడా ఆడేదండి కచ్చగిల్లలు డాడీ అష్టాచమ్మ
అడేదండి
అవునండి అస్సలు అప్పటి రోజులు ఆ గేమ్స్ అన్ని ఇక్కడ పోయినాండి ఇప్పుడు ఆడుకోవాల అనిపిస్తుది కానీ ఏం ఆడుతాంండి ఎవరు పిల్లలు లేరు ప్లేస్ లేదు ఆ జీవితం ఇలా రాదండి పోయిన జీవితం ఎంత ఆడాల అనిపించినా ఇంకా ఆడలేం మనం
అవునండి
ఇంకా
డబ్బాలు ఆట తెలుసా అండి ఇట్లా గీతలు గీసి మధ్యలో రాళ్ళు పెడతారు మేత మీద ఒక దొంగ నిలబడాలి నాలుగు డబ్బని నలుగురు ఉంటారు బాగుంటదండి ఆ గేము
మేము అయితే అయితే గేమ్ పూరి అంటాం
బ్ లు అనేదండి
గేం పూరి అంటామండి ఒక దొంగ ఉంటాడు ఒక్క దాంట్లో ఒక్కొక్కరు ఉంటారు ఆ ఇద్దరిద్దరు కూడా ఉండచ్చ చండి బాక్స్ లో ఇద్దరి ఇద్దరు కూడా ఉ
అవునండి ఏమైనా టీవీ కి ఫోన్ కి అత్కపోయింది
అవునండి ఉఊ
ఆ తెలుసా అండి లైన్స్ పెట్లే ఫోర్ లైన్స్ మీద ఫోర్ ఉండ్ర తప్పించు ఉంట పోవాలండి
టైప్పు
ఒక నిద ఆ ఉప్పు కోసం అన దాటుకుం పోాల తెచ్చిన ఉప్పును బయటేయడానికి మళ్ళ కష్టప
దాటుకుంటూ రావాలి ఎంత మంది ఉన్నా ఆడుకోవచ్చు అండి ఇది ఉప్పు బేర అలా సిధట్కుం చట వెళ్ళాలి వాళ్ళ దాటుకుంటూ
ఆడ
ఆ తెలుసా అం
అటొక్కరు ఆ అటొక్కరు ఇటొక్కరు కూర్సుొని ఒక కట్టె లా ఇసుకని పొడవులా చేసి అలా దాస్తే మనం
అదే అది మళ్ళీో దోశ ఇట్లో ఉసుకపోసి దాంట్లో కట్టపుల్ల వెేట్టి కళ్ళు మూసి ఏడుకో తీసుకుపోయి పోపచ్చేది కదాండి
పులను దాస్తారు ఎక్కడ పోయిచ్చినో చెప్పాలంటారు
ఆ ఎక్కడ పోోయించిందో చూపెట్టంటారు అది చూపెట్టకుండా అటు ఇటు తిప్పుతా ఉంటారు కళ్ళు మూసి
అవునండి
అసలు అది కూడా బాగుండేదండి అసలు సలు అన్నీ
ఏను
ఎన్ని పడ్డా ఎన్నిసార్లు పడ్డా ఆయింబాలు అప్పుడు ఆడేదండి ఇప్పుడు కొంచెం గుర్తుకు లేదు కుయ్య కయ్యా అంటారంండి
అడాక రైట రంగా కుయ్యా అని అడిగితే వేర దత్తనేెమ్ము కుయి్యి వేరెదకపోతే ఆయంట్రండి
అవునండి అయ్యా కుయ్యా అనేటప్పుడు ఇప్పుడు ఆ మాట ఇంటేనే నవ్వొస్తుంది అప్పుడేమో అదే ఆడేది బాగుండేదండి ఆయింబాలి కూడా ఇల్లులు ఇల్లులు చేసుకునేది అది మొత్తం
ఇది నాయిల్ ఇది పాండు ఇది పాండు ఇది అని ఆడ
అవునండి ఎవరు విన్ై అతే వాళ్ళు ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు అని ఆడేవాళ్ళండి
నో ఎస్సా సార్ అట్లా కూడా ఆ ఆట కూడా ఆడేదండి స్కూల్ లో
కట్టి స్ట్రేచ్ ద వెనకాకి
అవునవును
ఆ ఎక్కడ పడితే అక్కడ ఇల్లు అదే మళ్ళా ఈ బెచ్చలతో ఆడు వస్తారు కదండి నాలుగు డబ్బాలు
ఉం
ఉంటుకుంటా పోయి దాని మీద అడిగేయాలి ఆ ఇంట్లో పడితే పది పది ఆ బయట
అవునండి అవునండి టైమాట అని కూడా ఆ తాడేదండి
ఆ
గీత గీసి
ఆ ఇల్లు ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు అని ఇల్లులు చేసే వాళ్ళండి వందగాగానే ఇల్లు అన్నట్టు నాలుగు డబ్బు
అవునండి పది ఇరవై ముప్పై అట్ల అనే ఆడేవి
అవునండి లెక్క పెట్టుకునేది అసలు బెచ్చల్ది ఏరుకునేది మంచిగా ఏది ఉంటుది
అ
అసలు చాలా బాగు అదాన్ని అసలు ఆ రోజులు ఆటలు పాటలు మన ఏం ఎాయ్ అస ఈ పిల్లలకి తెలీదు వీళ్ళు మనంంత ఎంజాయ్ కూడా చేయలేరండి
అవునండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఎండాకాలం వస్తే కూడా పిల్లలు ఈతా నేర్చునేది ఇప్పుడు పిల్లలకి ఈత తెలుసా అండి అసలు ఈత కూడా స్విమ్మింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ లో దుకుతానర్
అంతే అండి అసలు ఈత తెలివదు ఏమైనా ఫోన్ లోనే వాళ్ళ ఆనందం వెతుకుం కానీ అసలైన ఆనందం అది కాదని తెలియట్లేదు వాళ్ళకి
అవు
హ్మ్ ఓ
సరే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి
బాయండి